హలో
లో
హాయ్ అండి తిన్నారా
ఆ
ఆ బాగున్నాన్ అండి తిన్నారా లేదండి తినలే
ఏం కర్రీ వండినమయ్య
మాదివాళ వచ్చేసేసి బెండకాయ చారు అండి
ఆ
బెండకాయ చారండి
మాది ఎలా గోరుచిక్కుడుకాయటమాట
గోరుచిక్కుడుకాయ టమాట
హుమ్ ఏం చేస్తున్నారు మరి
ఏం లేదండి కూర్చున్నా ఇంకా
అచ్చ ఏమన్న మూవీస్ గిట్ల ఏమన్న చూసినార అండి మీరు
చూస్తనండి చూస్తానండి
ఏ మూవీస్ అండి యాక్షన్ మూవీస్ లేకపోతే హార్రర్ మూవీస్ ఇట్లా ఏమన్నా ఇంకా త్రిల్లర్ సస్పెన్షన్స్ అలాంటివి చూసారా ఉ హలో హలో ఆవినిపిస్తుంది మేడం
మూవీస్
ఆ
హర్రర్ మూవీసే చూస్తానండి
అ టై లో బాగా అవే ఉంటాయి కమ్మా తెలిం
హ
కొంచెం కొంచెం భయం భయంగా
ఆ అండి
అకేమన్నా అవి చూస్తేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది మనకు కూడా త్రిల్లర్ సస్పెన్స్ మంచిగా భయం భయం భయం భయం అ అనిపిస్తుంది
అవునండి అందుకే అవే చూస్తా ఎక్కువ
ఎక్కువ హర మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి మేడం
అంటే
ఐడియా లేదా
హా హా హరర్ మూవీస్ లో నచ్చినాయింటే ఇక లరెంసె దే అండి కాంచనా వన్ టూ త్రీ కొంచెం అవి అయితేనే హారర్ మంచిగా ఉంటాయి
ఓకే హ్మ్మ్ ఇబుడు బారి షా మురారి ఇష్టం నాకు నచ్చిన మూవి అ అంటే హుమ్మ్ నాకును మా బా మా పిని వాళ్ళ అంటే మా ఆ మమ్మీ వాళ్ళ చెల్లె ఉంటుది
హుమ్
హలో
ఆ చెప్పండి చెప్పండి వింటున్నా
శిష్యర్ శిష్యర్ఉంటుది వాళ్ళకి కు ఇద్దరు అమ్మాయిలు
ఉ
హలో
చెప్పండి
వినిపిస్తా మేడ మీరు
ఆ వినిపిస్తుందండి
మా సిస్టర్స్ మేము ఇద్దరం మేము ముగ్గురం కలిసి ఒక్క మూవీ చూసినాం మేడం మేము హ్మ్ అది హారర్ మూవీ మేడం
అవునుఆవును
ఆ అ మూవీ ఆ చెప్తాం మేడంమ్ ఆ మూవీ వచ్చేసే మా చూదా
ఎంటిదండి
మసూదా
మసూదనా ఓకే
ఉ ముగ్గురం కలిసి మొత్తం హారర్ మూవీ కాబట్టి లైట్ ఆఫ్ చేసి మంచిగా ముగ్గురం ఒక దికకే మంచిగా ముగ్గురం కలిసి ఆ మూవీ చూస్తాం మేడం లైట్ ఆఫ్ చెసేసి అచ్చా స్టోరీ వచ్చేసి ఏ స్టోరీ వచ్చేసి ఏమి ఉండదా అంటే హ్మ్మ్ హ్మ్ ఒక హీరో ఉంటాడు మేడం
ఓకే
ఒక సైడ్ హీరోయిన్ ఉంటది
హ్మ్మ్
ఆ సైడ్ హీరోయిన్ కి ఒక ఒక అమ్మాయి ఉంటది అన్నట్టు అ అమ్మాయి ఏజ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అలా ఉంటాయి
ఓకే
కి కాలేజ్ చేస్తేది డిగ్రీ అలా చేస్తాది అన్నట్టు
ఓకే
అయితే అమ్మాయి ఏం చేస్తుందంటే అమ్మాయి ఒక ఒక వేరే వాళ్ళ ఇంటి వెనుక ఒక దారిలో వెళ్తా ఉంటారు అమాట
అంటే ఎక్కడి నుంచి వస్తుందండి అమ్మాయి
అదే గదా మేడం
ఎక్కడి నుంచి వస్తాంది అమ్మాయి
వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ డోర్ నుంచి వస్త అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ గ్రౌండ్ ఇ నుంచి అంట అంటే మెయిన్ రోడ్ కాకుండా బ్యాక్ ఇంకో అడ్రస్ చూసా అమ్మాయి అలాన్నట్టు అయితే ఆమెకు ఒక బ్రేస్లైట్ లెక్క ఒకటి అవ్ పడుతుంది మనం చెక్ చేసుకొని చూస్తాం
ఆ ఓకే ఓకే
కొన్ని చేసుకుంటారు కొంతమంది డిప్రెషన్ అలా ఇల చేస్తారు కదా
హు
అయితే ఆ అమ్మాయి ఒకటి బ్రెస్ట్ యూజ్ చేస్తారు అన్నట్టు అదే అక్కడ దారిలో దొరుకుతాది
ఓకే
నా దాని ఆ అమ్మాయి ఏం చేస్తుంది చేతి చేసుకుంటాయి తర్వాత ఇంటికెళ్తానట్టు ఇంటికెళ్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళం మధులో లుడుపుతాయి కదా ఏ ఏంటి ఆ అమ్మాయి పేరు మీరా అన్నట్టు
ఓకే
ఏంటిమీనా ఇదేంది కొత్తగా అంటే మమ్మీ ఇది డిస్కౌంట్ తీసుకున్నా అంటది అవును డిస్కౌంట్ లో తీసుకున్న కట్టి మరి ని దగ్గర పైసలు ఎక్కడి వే అంటది
ఓకేే
కాస్ట్లీ ఉన్నది నీదగ్గర డబ్బులు ఇక్కడ వే అని అడుగుతది వాళ్ళ మమ్మీ అయితే నాకు సౌందర్య ఇచ్చింది మమ్మీ అంటది
ఆహా
వందరూపాయలు డబ్బులు మమ్మి డిస్కౌంట్ లో వస్తే కొనుకున్నాం అది అది నువ్వు వైతే కొని కొనియాకపోతివికదా మమ్మి అంటది
ఆ
అడ్డ అట్లా చెప్తుంది వాళ్ళ మామ్మికి ఆ వాళ్ళ మమ్మీ కూడా ఎక్కువ అంత డబ్బులు గిట్లా సుమత గిట్లా ఏమి ఉండదు అంటే ఎక్కువ పైసలు వచ్చే పని కాదు ఆమె టీచర్ అన్నట్టు సు చట్ వాళ్ళ మమ్మీకి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వస్తడంట అన్నాడు
ఓకే
ఊ ఆ అయితే చెప్త చెప్తా సరే తీ ఇక నువ్వు పనుకో మీనా అని చెప్తాదివాళ్ళ మమ్మి ఆమె పేరు సంగీత
ఓకే
నేను చెప్తే మా అమ్మాయి అట్లే బుద్దిగ పడుకుంటది
ఆహా
తర్వాత ఇక కాబట్టి ఎట్లయినా డిస్టర్బెన్స్ ఉంటది కదా
ఓకే
ఆ తర్వాత అమ్మాయి మళ్ళీ సేమ్ అదే డోర్ నుంచి బ్యాక్ డోర్ నుంచి వస్తా ఉంటది ఇగ చికట్ల
ఓకే
అంటే వీళ్ళు వచ్చేసి వేరే వేరే ఇంట్లో కిరాయికుంటరు అన్నట్టు మేడమ్
అవునా
ఉమ్ వే వేరే రూమ్లో కిరాయికుంటరు అయితే కిరాయికున్న వాళ్ళ వాళ్ళ డాడీ వచ్చి రెంట్ కట్టరా ఇంకా రెంట్ కట్టరా అంటే కడతాం కడతాం రేపు కడతాం లేకపోతే ఎల్లుండి కడతాం అట్లా వాయిదా వాయిదా వేసుకుంటూ వస్తరు
ఉ
తర్వాత ఓనర్ వచ్చి అడిగిన తర్వాత ఓనర్ వాళ్ళ అబ్బాయి వచ్చి అడుగుతడు
ఓకే
డాడీ పిలుస్తున్నడు మీరు రావాలంటే అర్జెంట్ అది ఇది అంటే సరే సరే వస్తున్న అని ఈమె చెప్తది సంగీత చెప్తది అన్నట్టు సరే పా వస్తా అని చెప్పి ఇంగ అమె వెళ్ళిపోయి ఆ రోజు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక పాయసం చేసుకుంటరు
అ
హలో
ఆ చెప్ ఆ వినిపిస్తుంది
అంతా పోయి వాళ్ళ ఇంట్లో పాయసం చేసుకుంటే వీళ్ళకి తీసుకపోయి ఇద్దామని వెళ్తా ఉంటది దారిల
అ
వెళ్తా ఉంటది వెళ్తుంన్నప్పుడే అప్పుడే ఒక పెద్ద సౌండ్లు చేస్తరు వాళ్ళు బయట ఆ బయట కరంట్ ఆఫ్ అయితది కరెంట్ ఆఫ్ కాంగనే పెద్ద వాయిసు వినిపిస్తది వాళ్ళకు వినిపియ్యంగనే వాళ్ళ బిడ్డ ఇంకా ఇంటికి రాదన్నట్టు సంగీత వాళ్ళ బిడ్డ అయినా రాదు అయితే వీళ్లా హలో
ఆ చెప్పండి
ఆ అయితే వీళ్ళ వీళ్ళ నా బిడ్డింకా రాలే కదా ఇంకా ఎవరిదో వాయిస్ వినపడుతాంది గా అని చెప్పేసి ఆ ఇంటి మీద కూడా వాళ్ళ వాళ్ళ బయటికీ డోర్లు తీసుకొని బయటకి ఉరుకుతా ఉంటది కరెంటు పోతది
ఆ
ఉరుకుతా ఉరుకుతా ఉరుకుతా ఉంటే అప్పుడే వర్షం పడతాంటది కరంటు పోతది వర్షం పడతాంటది ఇంగ చేతిలో సెల్లు ఉంటది సెల్లు మర్చిపోదామే
ఆహా
సెల్ మర్చిపోదు ఇగ సెల్లు లైట్ చేసి అటు ఇటు చూస్తా ఉంటాది ఇగ పూసుకున్న నా బిడ్డ కావచ్చు అని చూస్తా ఉంటే చూసే వరకు వాళ్ళ ఆ వాళ్ళ వాళ్ళ బిడ్డనే ఉంటది వాళ్ళ డాటర్ ఉంటది ఆ అయితే లైట్ టు కొట్టి చూసే వరకు వాళ్ళ బిడ్డ మొత్తం అన్ని పేగులు మొత్తం మెడలో ఏసు ఎసుకొని ఆ కళ్ళ అద్దాలు పెట్టుకొని మొత్తం బ్లడ్ మేడ మొత్తం ప్యూర్ బ్లడ్ డు అంత ఎర్ర గా మొత్తం బట్టలు మొత్తం మొత్తం బ్లడ్ డే మొత్తం పైనుంచి తల మన ఇప్పుడు లేడీస్ కి ఎట్లా ఉంటాయి హెయిర్ స్ అక్కడి నుంచి మొత్తం బ్లడ్ డే మేడం కాళ్ళ దగ్గర మొత్తం బ్లడ్ డే మొత్తం టాప్ టూ బాటం మొత్తం రెడ్
ఇంగ వల్ల వల్ల మదర్ ఎలా అయినా గుర్తుపడ్తది కదా కన్నా బిడ్డ కాబట్టి గుర్తుపడుత పు అలాగే ఇగ చూస్తది మేడం ఆమెని చూసి ఏంటి మీనా ఇక్కడ ఉన్నావ్ అది ఇది ఇమాను ఉంటాది అనంగనే ఎవరు నువ్వు ఎవరు నువ్వు అది ఇది అనంగనే ఎమ్మటే ఆ బ్లేస్ లైట్ తీసి గుంజి ఇది ఎక్కడిది అది ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్ అది అది గుంజి బ్లేస్ లైట్ కింద వేసేస్తది ఇది తట్టుబట్ట మనం చెప్పిన చూ ఆ బ్లడ్ లో ఆ బ్లడ్ లేనే ఆమె విసిరేస్తది
ఓకే
అదే బ్లడ్ మొత్తం ఇగ ఆ బ్లడ్ మొత్తం షుగర్ మొత్తం కవర్ అవుతది మేడం ఇది స్టోరీ ఓకే మేడం ఉంటా
హు ఓకే మరి